ఆ చెప్పు ఏం చెత్తన్నావ్
ఏం లే నువ్వేం జెత్తన్నావు
ఇంతకు ముందే వచ్చిన
మంచిగున్నావా
అ మంచిగానే
ఉ తిన్నావా ఏం కూర
మిల్మిక్కర్ టమాటా
ఊహూ నీ నీ మాట చిన్నగా వినబడుతాంది ఫోన్ దగ్గరికి పెట్టుకొని మాట్లాడు
ఆ దగ్గరకే ఎట్టినా
ఆ ఇప్పుడు గట్టిగినపడుతాంది
మీదేం కూర
మది కోడిగుడ్డు
తిన్నావా మరి
తిన్నా అందరూ మంచిగున్నారా
ఆ మంచినే ఉన్నారు
ఏం లే ఉట్టిగనే ఉన్నాం మీరేం చెత్తాల్లు
ఏంది హాస్టల్కి పోయొచ్చినా ఇప్పుడే
ఉ
కాలజ్ కచ్చ అ
ఎప్పుడుూ పోతాను
పోవాలి మండే
ఆ హూ
సోమవారం అన్నా ఆదివారం అన్నా
ఆదివారం పో నేను సోమవారం వత్తా
ఊ చూడాలి అ
బోనాారు కదా మానూర్లా
ఆ దాన్ కోసంస్త తను
బోనాలు మంచి ఉంటాయి ని స్నేహిరల్ మాత్ర పట్లాడది పాకనా
స్నేహితురాళ్ళకి డౌట్ వస్తే చెప్పు
హహ
ఇ మమ్మీ వాళ్ళంగ్ ఇక్తార
ఏంటే ఉట్టేనే ఉన్నారు మీ మమ్మీ వాళ్ళు
క రూపానే వతారు మా ఇప్పుడు
ఆ వంద రోజుల పని
ఆ అంద రోజు
హ
ఆ పనికే పోతున్నటున్నారు
మంచిగ్ ఉన్నారా
హ్మ్ అందరు బానే ఉన్నారు
హ్మ్ బోనాలకేసీరా కట్టుకుంటానావ్ ఆ
చీరే పట్టు చీరె
ఏ పట్టు చీర బతుకమ్మ కట్టుకున్న చీరనా
ఊ కదేనై వేర చూడాలే
నేను రెడ్ నేను ఎర్ర కలర్ కట్టుకుంటాను
ఎర్ర కలరా
ఎర్ర కలర్ రక్తం కలర్
ఉ
ఇం చూడలే దాది జాకెట్ దొరకలే ఊర్ళలు ఉన్నదేమో ఊరిక వచ్చినాక చు దొరికుత అది లేకపోతే వేరేది
చూద్దాం అప్పుడు వరకు
అ సాయంత్రం ఫోటోలు అడుగు పంపిస్తతే నాకు జప్పు నిను పోయి చూస్తా
ఆ ప
వీళ్ళయితే పెడతలేరు కదా ఇద్దరు అక్క ఇద్దర అక్క చెల్లాల విడతలేరుగా
ఇ తర్ వాళ్ళు
హ పోయి ఉంటారా వీళ్ళు
ఏమో పోవచ్చ అక్కేనా అక్క
పోయిం ట్ర
అ
నిన్న ద్ బాగా దగ్గరనేయి
ఆ సొంతమనలో
రాత్రి వాళ్ళు డ్యాన్స్ చేసిన వీడియో చూసినావా
ఆ సుష్ని సూష్ణ కొంచమ్ ఎసింద
కొంచమే అప్పటికే వేసి వయనట్టటు వేసి వేసిపోయిళు
ఆ
ఉ నిం కూడా అద పెట్టేష్ట అద ఒక్కటే చూషిన నేను కూడా
మా అన్నే పెట్టిండ్ అది
ఆ అవునా నేను వేరేటోలు పడ్
ఇద్దరు చెల్లలు ఉంటారు దాన్ వే
ఆ అన్న పెట్టింద నాయన కూడా అలానే చూసిన
హ
నీ క్ అన్ననా
ఆ
నీకన్నా చిన్న అనుకున్నాను
కాే పెద్ద
ఈ ఇద్దర అకచలాలది కూడా సర్తదేమో వాళ్ళ మ వాళ్ళ అమ్మ
ఏను చేత్త మంచిది కాని వాళ్ళు వాళ్ళు చేసుకద్దా
వాళ్ళే ఫస్ట్ చేసుకుంటా అంటారు వీళ్ళకే ఇంకా ఇప్పుడు వాళ్ళ తాత చనిపోయి సంవత్సరం సంవత్సరకి న రాలే కాబట్టి ఆగుతాారు
ఉవు
లేకపోతే చేేసురు
చేసన్నాని వాళ్ళీ ఇల్లు కాలేగా అనక
ఇగ ఇల్ ఎంగ్ ఆడతారు ఇగ అడిక ఆప్తారు ఇంకెంగా ఆడతారు
దానికి కలర్ లాట ప్లాస్టిక్ లట
ఓదానికినికి అంగులేష్ ప్లాస్టింగ్ గిలాబులు చేసి వచ్చేసరికి
ఏంది రాంగులు ఇస్తారట బాండల్ బాండల ఇతట
బండదా ఇంకా జాబ్ చేస్తారట జాబ్ చేసినాక చేసుకుంటార అంటా అ అనుకున్నాాం
ఆ అట్లా కూడా అన్నారు
జోగాాల
ఉద్యోగాలు చేసి అమ్మల అమ్మని పోషిస్తారు అ
ఓహో ఈ ఇద్దరు అక్కచల్లల గురించి చెప్తానువా నువ్వు నేను ను ఆ న ఆ ఆ ఇద్దరు అక్క చెెల్లు
ఆహా వాల్ వాాల ఆాల రజ
ఆ వీళ్ళ తెలుసులే మనకు వీళ్ళలకు ఉద్యోగాలు వచ్చి ఆ పెళ్ళిి చేసుకునే సరికి మనకు పిల్లలు పుడతారు
చేస్తారా అంటావా
ఉద్యోగాలు ఇద్దరు
అదే చేేతర అంటవా
అదే నేను కూడా అదే అంటాను శీతర్ అంటావా
డౌటే చిన్నామ అంటే ఓకే ని పెద్దామా డౌటే చనా
కష్టమే ఇప్పుడు చేసే పండ్లకి
బయట ఘోర ఉన్నదిప్పు
వాళ్ళ గురించి ఊళ్ళ ఘోరం ఉన్నది
ఆ
ఉ
జరుగుతాంద టాకు బాగానే
బ బానే జరుగుతుందట
అయ్యో పెద్దామని పోయిందటగా
అవునా
అన్నదిని ఉన్నా
పోదు పోతే ఎట్లా పోగొట్టుకుంటది అయినా అంత పైసలు పెట్టి సిల్ అంత పైసలు పెట్టుం ఆ నున్నళ్లుు అట్లా పోగొట్టుకోరలే
మరి గ పది రోజుల కింద ఉన్నది
చిన్నదైతుంది కదా
ఆ అ పెడుతాండ స్టోరీలు
ఆ గదే సూతాను అల్ల చూడట్లే ఈ చిన్నమె చూతాను ఈ విధ అట్లో చూతాను శివరాత్రి త రోజు పెట్టింది చూసినా కా నేన ఏం మాట్లాడినా వాళ్ళు ఏం మాట్లాడలేి వద్దులే అని నేను కూడా ఆగినగా
నర్తని కావచ్చు
ఏమో చెప్పలేమ్ మనకు తప్ప అందరికి
హ అదా
నాత రా ఆసి పెట్టిన్నట్లా
నాదేంటి స తనికు ఎట్టు అర్థమై డెలివరీ అయితే
తిన్నవా
తిన్న
ఏం కూరా
ఏంటిది టమాటా వంకాయ
రాత్రికి కూడా అదే కురనా
లేధు వండుతారు
అహ
మళ్ళా వండుతారు ఏంటి తెలుసా మా హాస్టల్ గ్యాస్ అయిపోయిందట
ఓ ఇప్పుడు గ్యాసులు రావా ఇగ
గ్యాస్లుతలే వాట క చిన్న పొయిలు ఉంటాయి చూడు
ఆ
అవి తేచ్చింది
ఓ నిజమా అది అంతా వార్తలలో అత్తంటే ఇగ అబద్ధం అడతదేమో మన దగ్గర జరగదేమో అనుకున్నా
మనకు గుడ అట్లనే అయితది ఇగ కారువు కారువు నిత్
మనం కూడా ఊర్లల్లో ఉండేటోళ్ళు పొయ్యల మీద వండుకోవచ్చు కట్టెల పొయ్యి మీద మంచిగా కట్టెలు కొట్టుకొని వచ్చి వండుకోవచ్చు.
కానీ ఈడే ఎవరు వండుతారు. అట్లో
ఈడ కష్టమే పట్నంలో బతికే టోళ్లకు అయితే ఇంకా కష్టం
కష్టం నీలాంటది
ఇగా కట్టెలు దొరకవు వండుకుంటానికి పొయిలు దొరకవు మన్ను దొరకదు కష్టం బతుకులు అయితాయి. ఇక అది పెట్రోల్ డీజిల్ ఇవి కూడా పోతాయి అంట కదా
హ్
అన్నిగా కరెంట్ తో నడిచే వస్తువులే వోస్తాయి
ఉ
ఈ ఎండలకు గ్యాస్ పోయి లేకపోయినా
ఏహే గంత ఇట
గంత ఎక్కువనే మరి ఇక్కనైతే బానే అనిపిత్తంది. నాకు ఇగా రోజుకు బయటికి ఏళ్ళకుండా ఒక్క రోజు బయటికి వెళ్తే ఎండలు దేవుడు ఘోరంగా కొడతండు
కెల్లె అంత లేదులే
హ్ రేపటి నుంచి పాదో తరగతి పరీక్షలు
అవునంట ఎట్ల రాస్తారో ఏమో
మీ చెల్లెకు కూడా కదా
ఆ మ చెల్ల కు కూడా
అప్పుడు ఇ ఇ ఇద్దర్ క్క చెల్లళ్ళు ఉన్నారు. చూసినవ అలా చి మీ సైడ్ ఇప్పుడు మా దాన్ మా చెల్లళ్ళు నా చెల్లళ్ళు ఆ వాళ్ళలో చిన్నామే అప్పుడు వాళ్ళ పరీక్షలప్పుడు పాస్ అయితా అన్ని మార్కు మల్లోత్తై అట్లా మా ఇంటికి వోచ్చి చెప్పింది.
ఏం చెప్పుతున్నాను అయి కొత్తాయి
ఆ ఎక్కువ నాకు ఎక్కువ వత్తాయి అందరూ ఉపాధ్యాయులకు నేనే ఇష్టం అన్నట్టు
ఆ పెద్ద సోది పెడతదిగ
ఆఖరికి వచ్చేసరికి రాలే
రాదు సరి సస్తతే
అప్పటికి వాళ్ళ అక్క పెట్టింది చూసినావా బాద బాద పడకు నీకొచ్చినవి ఎక్కువనే లే అందరికంటే అని పెట్టింది చూసినావా
ఉ అవు
వాళ్ళు గొప్ప చెప్పుకోవాలంటరు కదా
తె మరి
ఈమెనే పెట్టింది అప్పుడు
ఉ
పెద్దామె పెట్టింది చిన్నామెకు
పంగచ్చ
గొప్పలు గొప్పలు జెప్పుకున్నారు అప్పుడు
అయ్యో ఓకే ఇగ చెప్పుకోవాలి తప్పుడు
ఇప్పటికూడా చెప్పుకుంటారు
ఉ టైమ్ అయితాన్
మీ చెల్ల గూడ ఉందానా
దాని మీరు చూడ ఒకసారి పోన్పోయింది
ఆ చూస్త నా నేనే జేయల్లా
ఆ ఎవరే ఇష్టం ఆ ఎర్ర
అయి చె తాన అయితే